అవునరు
ఆ బాన్నాం అండి మీరు బాన్నారా
ఉ బాన్నామండి బ్రేక్ఫాస్ట్ అయిందా అండి
ఆ అయిందండి
ఉ అయిందండి ఏంటండి ఎలా ఉన్నారు ఏం కథ
బాన్నామండి
ఉ బాగున్నారా మీ ఫ్యామిలీ అంతా
ఆ అంత బానే ఉన్నామండి మీరండి
ఏంటండి గ కొంచెం గట్టి మాట్లాడతారా
ఆ ఇప్పుడు అండి
ఆ ఇప్పుడు వినపడుతుంది చెప్పండి
అంత బానే ఉన్నామండి
ఎలా ఉంది లైఫ్ ఏం కథ
ఉ చేద్దాం అండి హడావిడి లైఫ్
ఉ మనకంటూ మనం టైం కూడా స్పెండ్ చేసుకోలేం అట్లుంది కదా
ఆ అదైతే నిజమేనండి
చిన్నప్పుడే బెటర్ అండి నాకి అనిపిస్తుంది ఇక ఇప్పుడు
ఉ చిన్నప్పుడు బెటర్ కదండి అప్పుడు మనకేమి తెలియదు ఇంట్లో వాళ్ళు ఏది చేస్ తే అది చెపిచ్
హవును అవే అంటారు కదా పెద్దలు ఆ తెలు సి తెలియని వయసులోనే మనం హ్యాపీగా ఉంటాము అన్ని తెలిసి ఉన్నప్పుడే హ్యాపీగా ఉండలేం
ఇప్పుడు చూడండి అప్పట్ ట్లా అంటే మనకేమి తెలిసేది కాదు ఇంట్లో అమ్మ వాళ్ళ ఏం చెప్తే అది చేసే వాళ్ళం అందులో ఇంగా చూడండి స్కూల్ నుండి మస్తాన్ ఎ ఇంకా గేమ్స్ అనుకుంటా బయిటి పొయ్యి ఆడుకుంటా ఎంజాయ్ చేస్తాన్
ఏందన్నా మనకి ఒకటి తినాలనిపించినా ఇంకోటి ఏదన్నా వస్తువు కాాలన్నా అట్లా అడిగేసే వాళ్ళం మనం
ఆ భయం అనేది ఉండేది కాదు ఇప్పుడు వావ్ ఒక్కసారికి పది సార్లు ఆలోచిస్తాం అది అడిగితే ఏమైతుందో
అయి ఏమైతుంది అనే దానికన్నా ఇప్పుడు మనకు తెలుసు మన ఇంట్లో సిచ్యువేషన్స్ అది డబ్బు విషయమేనా ఇంకోటి ఏ విషయమేనా మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయినాం కాబట్టి తెలుసు మనం అడగలేము
అవునండి అది అయితే నిజమే
ఏంటో అండి ఏం లైఫో ఏమో
ఇప్పుడు మనకి బాధ్యతలు అనేవి తెలుస్తాయండి.
అవును
అప్పట్లో అంటే మనకి అంతా ఉండేది కావు చిన్న పిల్లలండి అరే ఏం కావాలన్నా మారం చేస్తాం ఏడుస్తాం.
ఆహ ఏడ్చి దాన్ని లాస్ట్ కి దక్కించుకునేంత వరకు వదిలిపెట్టాం
ఆ అంతవరకు వదిలిపెట్టాం ఏం చెప్పండి అప్పుడు స్కూలికి పోవడమా హోం వర్క్ రాయడమా, కాసేపూ ఫ్రెండ్స్ తో ఆడుకోవడమా,
ఉ
ఇట్లేమన్నా తినడం పడుకోవడం అంతే ఉంటే హోమ్ వర్క్ క్లాసెస్స్తా ఇంగ హడావిడి హడావిడిగ ఇంగ గెంతు మా అమ్మ వాళ్ళు పిలీచిన గాని ఇంట్లోకి పోకోకుండా ఆడుకుంట తనే ఉంటాం రండి రండి ఇంట్లకి
అవునవును నాకైతే బాగా గుర్తుందండి. మేము ఆడుకునేకి ఉ వేరే నెక్స్ట్ గేర్ కి వెళ్తాను అనమాట మా సందులోంచి వేరే సందులోంచి ఆ
వేర గేరు పక్క గేరు
అ పక్క గేరి వెళ్తానా మా ఇంటి అప్పుడు ఇప్పుడుంటే ఫోన్లు ఉన్నాయీ ఎక్కడ బయటకి పోయినా మా అమ్మ ఫోన్ జేసి ఇంటికి రారా తిన్దువ్ ఎందుోటి పనుండి అట్లా పిలుస్తాదిఅప్పుడు అట్లా లేదు కదా
ఉము
మా అమ్మ గట్టిగా పిలిచేది నన్ని ఓ రాజు ఏడున్నావు అట్లా అనీ మీ అమ్మ విలుస్తంది వెల్రా వెల్రా అనేది అబ్బా ఆ లైఫే వేరండి
ఆ
స్కూల అయితే ఇంకా బాలే లైఫ్ అండి నాకు స్కూల్లో అసలు మర్చిపోలేని రోజులు ఉన్నాయి నాకి స్కూల్ డేస్ కొంత
ఉంటాయడి స్కూల్ డేస్ లో ఉన్న మెమరీస్ ఇప్పుడు ఉండవండి ఇప్పుడాన్ అంత ఏంటండి హడావిడి జీవితామా ఆఫీసుకి పోయినామా వచ్చినామా ఏమన్నా టాస్లు ఇస్తే చెయడమా
అవును, మళ్ళీ రేపటి పని గురించి ఆలోచించేకే సరిపోతది. ఆ పని ఎట్లా ఎయల మొన్నట్లో కంప్లీట్ చేయాల ఇంటిక్ పోలఅన్నా పని ఉండకూడదు పెండింగ్ పెట్టుకోకూడదు మళ్ళీ లీవ్స్ ఇవ్వరు ఇగ తెలిసిందే కదండి ఎన్ని సమస్యలో
కుంది
అప్పుడే బెటర్ అండి ఏ మాట కామాట నన్ను అడిగితే ఏం తెలియని వయసులోనే బాగా ఆనందంగా గడిపేసినం
ఆ అదేైతే నిజమేనండి
ఊమ్
ఎలా ఉందండి జీవితం?
మైరు ఎట్లా పోతా ఉందండి? ఇంటికి పోవాలనుకున్నప్పుడు పోలేను ఆఫీస్ లో వర్క్ ఉంటుంది సరేలే ఇంటికి వెళ్దాం అట్లా ఉనింటే ఇంట్లో అందరూ ఉండరు మా నాన్న ఎక్కడో పన్లో వాళ్ళు ఉంటారు తోట తీసుకొని మా తమ్ముడు హాలిడేస్ ఉండవని వాడు రాడు ఇంకా మా అమ్మ నేను
అవునండి చిన్నప్పుడు అయితే స్కూల్కి పోయే వాళ్ళమా అందరూ ఇంట్లో ఉంటారు మన కాయ్ మంటారు సిబ్లింగ్స్ మా తోబుట్టూలు ఇంట్లో ఉంటారు వాళ్ళతో కాసేపు కాలక్షేపంగా
అవునవును
హాస్టల్స్ లో కూడా ఉండే వాళ్ళం కాదు నిజమేనం
అదే అదే అప్పుడు అంతా ఒక దగ్గర ఉండే వాళ్ళము మనకు నచ్చినట్లు ఆడుకుండే వాళ్ళం నచ్చినట్లు ఉండే వాళ్ళమి
ఉండేవాళ్ళం ఇప్పుడు అట్ల లేదండి
ఏందో ఉన్నామంటే ఉన్నాము మన లైఫ్ ఉన్నట్లు అనిపిస్తది
ఎంత అండి అంత బిజీ బిజీ లైఫ్ మన మని కాదు ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు
అవున అవునండి అదైతే వాస్తవం నేను మాతమ్ముడికి కాల్ చేసి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి రా రా అంటే లేదు వాడు ల్యాబ్ ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయని ఏదోటి చెప్తానే ఉంటాడు వాడు
ఒకరికి అబ్బితే ఒకరికి అబ్బదండి
అవునవును అదే బిజీ లైఫ్ అయిపోయింది అన్మాట ఇప్పుడు హ్ము్
మేము ఇప్పుడు చూడండి సమ్మర్ హాలిడేస్ అయినా కానీ ఒకప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ అం అంటే ఇంకి ఇష్టమైనట్ అస్సలు
తవును
అందరం ఒక చోట ఉండి గ్యాదర్ అయ్యి బాగా ఆడు
మాట్లాడుకునే వాళ్ళము ఇంకా కబుర్లు చాలా చెప్పుకునే వాళ్ళము
అవును
కానీ ఇప్పుడు బిజీ లైఫ్ మొబైల్స్
బిజీ లైఫ్ ఇఫ్ ఇన్ కేస్ మనం అంతా ఒక చోట గ్యాదర్ అయినా గానీ లేండి
ఉమ్
ఎవరు మొబైల్స్లో వాళ్ళు ఉండిపోతారు మాట్లాడదామే అని చెప్పి అనుకోరు
అదిగా కొంత మమందికి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెచ్చుకుంటారా లీవ్ దొరక్కా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా వాళ్ళు బిజీ వాళ్ళు లాగిన్ అయినా కొంత్సేపు ఉండు వస్తా ఓ లై మీ టింగ్ ఉంది ఇదే చెప్తానే ఉంటారు
అవునండి అదైతే నిజమేనండి కైన మన చిన్ననాటి రోజులు ఇప్పుడైతే రావు తిరిగి
అవండి ఈ జనరేషన్ లో పిల్లలు అయితే ఆ రోజుల్ని ఆ ఏమంటారు ఆ ఎంజాయ్ చేయలేరు మనలాగా
మనలాగా ఎంజాయ్ చేయలేరండి
అస్సలు రాదు ఆ ఛాన్స్ ఎ రాదు వాళ్లకి
ఆ
ఉ ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ కి అందరు బాగా అడిక్ట్ అయిపోయినారనమాట
అదయితే నిజమేనండి
సెవెంత్ క్లాస్ పిల్లలకు మొబైల్ ఉందండి
చె తప్పదండి ఇంకేం చేస్తారు వాళ్ళు ప్రాజెక్ట్స్ అంటారు అవ్వంటారు ఇవ్వంటారు ఇవ్వంటారు ఇంక తప్పదు వాళ్ళకి
నాకు అసలు చాలా ఆశ్చర్యం అవుతుంది నేను మొబైల్ ఎప్పుడు కొన్నానొ తెలుసా మీకి ఆ నా డిగ్రీలో కొన్నాను అనమాట
అ మీరు డిగ్రీలో కొన్నారు నేను పీజీలో కొన్నానండి ఆ
ఓ అదే అండి మన జనరేషన్ కానీ వీళ్ళు నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికీ ఎల్లాన సతాయిస్తున్నాడు మొబైల్ఇ మొబైల్ ఇ అని నాకన్న వాడే ఫాస్ట్ గా ఆపరేట్ చేస్తున్నాడు
అవున
ఎ
అంతే అండి ఇప్పట్లో
ఉ ఎక్కడైనా బయటకి పిలుచుకపోరా పేరెంట్స్ టైం ఉండదని చెప్పి మొబైల్ ఇచ్చి వాళ్ళని ఇంట్లో కూర్చోబెడతరు తర్
అవునండి అదయితే నిజమే వాస్తవం
అంతా బిజీ బిజీ లైఫ్ వాళ్ళ ఆ ఏమంటారు వాళ్ళ చిల్డ్రన్స్ వాళ్ల కోసం కాని వాళ్ళ ఫ్యామిలీ కోసం కాని ఎవరు టైం కూడా ఇవ్వలే ఇవ్వలేకపోతున్నారు
అండి ఏమైపోతుందంటే అందరూ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇయ్యాలని అనుకుంటారు
అవునవును
మంచి లైఫ్ కావాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాల అంటారు ఆ ఎడ్యుకేషన్ బాగాండాల అంటే మనం సంపాదియాల ఫస్ట్
ఆ
దాని కోసం అనేసి అందరూ ఉరుకులు పరుకుల జీవితాలలో కొనసాగిపోతారు
అవునండి నేను కూడా మా ఆఫీస్ లో ఒ కొలీగ్ చూస్తాను అతను మేముండే ఆఫీస్ కి అతను వచ్చే ప్లేస్ కి చాలా అంటే చాలా దూరము
ఓకే
ఇక్కడ ముందే ట్రాఫిక్ చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందంటే మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుద్ది
ఆ
కానీ తన హస్బెండ్ కోసం అని చెప్పి తను అడ్జస్ట్ అయ్యి తనకి ఇష్టం లేకపోయినంత దూరం ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి చాలా మంది తనలాగా తనయితే బాధ పడుతుంది ఆ మొన్న ఒక రోజు టీ తాగేకి వెళ్ళామండి నేను అతను
ఓకే
అక్కడ తను చెప్తూ ఉంది నాకి అంటే నాకంటూ ఏం లేదు నేను మ్యారేజ్ కాకముందంతా మా మమ్మీ డాడ కోసం కష్టపడినాను బాగా చూసుకోవాలని చెప్పి ఇప్పుడు నా కొడుకులు నా హస్బెండ్ కోసం అని చేస్తున్నాను ఆటంటు ఏం లేదు అట్లా ఫీల్ అవుతూ ఉండే
అంతే కదండి అమ్మాయిల లైఫ్ అంటేనే అట్ల ఉంటుంది ఇంట్లో ఉన్ననళు వాళ్ళ
ఆ ఇక్కడ అ జెండాలు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ లో జెండర్ గురించి ఏం లేదు అందరు కష్టపడుతున్నారు అబ్బాయిలు కష్టపడుతున్నారు ఇది వరకు ఉండేది అట్లా అబ్బాయిలు ఒకటే కష్టపడే వాళ్ళు అది ఇది అని ఇప్పుడు ఎక్కడడండి అమ్మాయిలే ఎక్కువ పని చేస్తున్నారు అబ్బాయిల కన్నా
ఆ అంతే ఏదండి ఈ అన్నాళ్లు స్కూల్ లో స్కూల్ కని చెప్పి పోతారు ఆ తర్వాత ఇం ఇక సంపాద ఇచ్చే స్టేజ్ కు వచ్చిన తర్వాత పెళ్ళి అని చెప్పి పెళ్ళిలు చేసె ఇంకా తర్వాత ఇంక్
సృష్టి ధర్మం ఇంకా పెళ్లి తప్పదండి.
ఆ ఇంకా లైఫ్ ఎమ్ నండి ఇంకా పిల్లలు అంటారు వాళ్ళతో ఇంకా అట్లే సరిపోతుందండి
అవునవును వన్స్ పిల్లలు పుట్టినారంటే ఇంకా అంత ఏమంటారు వాళ్ళకంటూ వాళ్ళకి టైం ఉండదు ఇంకా ప్చ్ అంతా వాళ్ళకి మంచి చెడు చూసుకునేకె సరిపోతుంది వాళ్ళ పిల్లలకి
ఆ అంతే కదండి ఇంప్రె
ఆవ్
ఏంటో అండి పెళ్ళిళ్ళు స్కూల్ అయిపోయా అప్పుడే ఇంటర్మీడియటు, డిగ్రీ మళ్ళా ఎంసి అండ్ పీజీలు, జాబు, మ్యారేజు, పిల్లలు అబ్బో పెద్ద చదరంగం అండి బాబు ఈ జీవితం.
అబ్ అంతే కదండి మరి ఇంకేంటండి విశేషాలు.
చెప్పాలండి మీరే ఏమో అండి మీకన్న టైం లో మీరు టైమ్ ని మీకంటూ కొంచెం కేటాయించుకొని బాగా హ్యాపీగా ఉండండి ఎందుకంటే లైఫ్ ఒక్కసారే మనకు వచ్చేది వన్స్ ఇంకా అబ్ అమ్మాయిల విషయం వరకు వన్స్ మ్యారేజ్ అయిపోయిందనుకోండి ఆ వచ్చేవాడే ఉంటాడో తెలిదు వాళ్ళు చెప్పినట్లే ఉండాల కొన్ని కొన్నిసార్లు ఒకవేళ అతను సరిగ్గ లేకపోయినా మీర్ మార్చుకోవాల అబ్బాయిలు కనుకోండి బయటకి తోలుతారు తిరుగుతాం అమ్మాయిలకి అట్లా ఉండదు కదా
అవునన్ మొన్న
ఊ రెండు రోజులు బాగా ఎంజాయ్ చేయండి
ఉ సరే అండి
ఉ సరే అండి బాయండి
ఆ బాయం